నమస్కారం
నమస్కారం అండి
చెప్పుల్లి
అండి ఇప్పుడు స్ మన చిన్న పిల్లగాలు ఉంటారు కా అండి
అవును
చిన్నపిల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచే కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలంటే అలాంటి స్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటే మనకు మంచింది అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఉ అందరు ఫోన్స్ టీవీకీ వీటికి అలవాటు జరగండి చిన్ చిన్న పిల్లగాళ్లు
అది అంతా ముందు పేరెంట్స్ దగ్గర నుంచే తప్పు ఉంటది నా తెలిసినంత వరకైతే హండ్రెడ్ పర్సెంట్
ఆ అదేనా అదే ఒకవేళ చిన్నప్పటి నుంచి వాళ్ళ కొంచెం ఈ ఫోన్ ఈ టీవీ కాకుండా నాలెడ్జ్ బెంచ్ కొన్ని బయట నాలెడ్జ్ లేకపోతే గేమ్స్ అలా ఆడి కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఎలాంటి అట్లా పేరెంట్స్ ఎలా ఉంటే మంచిది అని అనుకుంటారండి
ముందు దానికంటే ముందు పేరెంట్స్ చేంజ్ కావాలి ఫస్ట్
అంతేనా అండి
అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు ఆ ఫస్టు ఉదాయం లేచా కా ఏదో వర్క్ ఉంటే వర్క్ చేసాక ఖాళీ టైమ్ లో ఏం చేస్తారు
ఫోన్ చూస్తారండి పేరెంట్స్
అది ఆ ఫోన్ చుసేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు
ఏంది మా డాడీ ఫోన్ చుస్తారని వాళ్ళు కూడా ఫోన్ చూస్తారండి
అదే పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలది జెత్తారు కదా
ఊమ్ అవునండి
అదే కాకుండా ఖాళీ టైం లో బుక్స్ చదువుకోమనండి
ఊమ్ అంటే చిన్నపిల్లగాళ్ళకి ఫోన్ అవాయిడ్ చేయడం బెటరు
ఆ అవును హండ్రెడ్ పర్సెంట్
శుగ అవునా అండి అయితే కానీ కొంతమంది ఆ చెప్పండి ఎలా అన్న అవునండి
ఉ ఫోన్ బదులు దాంట్లో ఉన్న బొమ్మని గీపోండి బుక్స్ లో
కానీ వాళ్ళకి అలవాటు కావు అండి అంటే చిన్నపిల్లగళ్ళకి ఫోన్ అంటేనే ఇష్ మండి ఇయ్యి అంటే చదవరుగాండి అప్పుడు ఎలా అం
అదే ఇదే అదే అనేది మేము కూడా అంటే ఫస్ట్ ఇప్పుడు పుట్టినమ్మటి నుంచి వాళ్ళక్
తెలియదండి ఒక టూ ఇయర్స్ తర్వాత తెలుస్తదండి
ఆ అదే ఆ టూ ఇయర్స్ మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేస్తానే ఏ ఉంటారు కదా
అవునండి
ఆ అదే అప్పుడు నుంచే నువ్వు ఇది మొదలు పెడ్ తే అప్పుడుకి ఇదే వస్తది గాని వేరేది ఎందుకు వచ్చిది
అచ్చ ఓకే ఆ టైప్ లో ఉంటారండి మీరు
అదే ఆ అవును ఫస్ట్ నుంచి మనం అలవాటు చేస్తే అదే వచ్చేది కాని ఇప్పుడు కొన్ని సినిమాలు అది ఏదో సినిమా దాని పేరేదో ఉంటది దానిలో మొత్తం ఎప్పుడు వాడు అది బుక్స్ చదువుతనే చదువుతనే ఉంటాడు కదా
ఆ ఏమో నాక అంత ఐడియా ఆ ఒ ప్ చెప్పండి
మ్ అట్లా చెయాలి అప్పుడు దాంతో పాటు మన ఫోన్ లో గేమ్స్ కాకుండా కళ్ళ నువ్వు గేమ్స్ ఆడిపోయాలనుకుంటే బయటికి తీసుకెళ్ళు గ్రౌండ్స్
బయట నా నార్మల్ ఫిజికల్ గేమ్స్ అ అండి మ్ ఎలాంటి గేమ్స్ ఆడితే బాగుంటదండి చిన్నపిల్లగాళ్ళు
బాడీకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటది దాంతో పాటు ఇంకా ఆ ఇంగ ఫోన్లకి ఆటికి ఇట్కి దూరంగా కూడా ఉంటారు కొంచెం
అవునండి కానీ ప్పట్లా అట్లా ఎవరూంచట్లే కదీ అండి అంత
ఉంచట్లే అదే అదే అనేది ఒకళ్ళ నీకు కావాలంటే నువ్వు చేసుకోవాలి అది మీరు ఎవరైనా చూస్తె మస్తు మంది ఉంటున్నారండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉంటున్నారు
అదే ఉంటారండి ఇట్లా చేంజ్ చేస్తారండి ఇప్పుడు
ఆ అ
నాకు ఎక్కడనా కనిపియ్యట్లేదండి ఇవన్ని
చేసే వాళ్ళు మా చాలా మంది ఉంటారు
ఆ
ఒక టైం పెడుతారు ఆ టైం కల్లా తినేయాలి
ఆ అంటే కొంతమందిని చూ చూస్తాను అవునండి
ఆ టైం కల్లా పడుకోవాలి ఈ టైం కి నిద్రలే చాలా మంది ఉంటారండి ఇప్పుడు ఇలా
అవునా అండి
ఆ అందుకే అట్టనే అలువట్
బాగుంటేనే ఏ అహ అవునా
ఆ అది టైమ్ టు టైమ్ ఉంటే ఆ ఇవన్నీ చేస్తె వాళ్ళే మారిపోతారు
అ
దాంతో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ మెయిన్
ఏంటిదండి ఫ్రెండ్స్ అవునండి అది అది మెయిన్ అక్కడే దెబ్బతిస్తది కదండి
ఆ అవునవును ఇప్పుడు మనం ఎంత నీతి చేసినా ఏది చేసినా స్కూల్కు పంపించిన కూడా అక్కడ చెడిపోతె ఏం చేస్తాం మనం
అదే గ అండి
అది ఫ్రెండ్ సర్కిల్ కూడా అలానే ఉండాలి నీకు
అవునండి ఫ్రెండ్ సర్కిల్ కూడా కొంచెం మంచిగా ఉండాలండి
హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉండాలి
ఉ పద్ధతిగా మంచిగా ఉంటే
అవును మంచిగా ఉంటే వాళ్ళు మంచిగే ఉంటారు ఇంకా
అదే అంతే ఇంగ అదే వాళ్ళ ఇంట్లోంటే వాళ్ళు వాళ్ళ లెక్కన విడు తయారు అయితాడు
ఆ అవును అందుకని అది కూడా ఇంపార్టెంట్ బాగా
అదే అండి
ఆ ఫ్రెండ్ సర్కిల్ ఇంపార్టెంట్ మళ్ళీ రిలేటివ్స్ దగ్గర కూడా అంతే ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు హాలిడే తీసుకెళ్తే అక్కడ పోయినంక అందరు ఫోన్లు చూస్తా ఫోన్లు ఇస్తే అప్పుడు పోతది
అవునండి మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ డిస్కంటిన్యూ అయితది కదా
ఆ అది అంటే మనం పె చు కుండే విధానంలో బట్టి ఉంటది ఏదైనా
ఉంచనండి
అ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు చెప్పిన మాట వింటారు కొంతమంది నువ్వు చెప్పు ఏమైనా చెయి
హు
నా ఇష్టం నేను చేసుకునేది చేసుకుంటా అంటాడు
అవునండి
ఆ అట్లాంటోల్లు నువ్వు మాత్రం
అంతే గా అండి
అ అది అట్లాంటి వొళ్ళు ఆ ఇంగ ఇంగ ఏమన్నా
చెప్పండిఅండి మీరే క్వశ్చన్లు అడగండి ఏదో ఒకటి
అబ చిన్నప్పుటి నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తుంటారు కొంతమందిని
అంటే ఎన్ఐటి ఇట్లా ఇవేనండి ఫస్ట్ అవునండి అవునండి
ట్యూబ్ లైట్ అలా ఉంటాటే కదా కొ
అవునండి అవునండి ఉంటాయండి
అంటే చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తే పెద్దయ్యాక ఈజీ అయితది చేస్తుంటారు లేదంటే ఎందుకోసమని వాళ్లు
పెద్దయినంక ఈయ ఈ ఈజీ అయితాయిండి ఈయన్ని ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి లాజిక్ ఆ మెథడ్ మొత్తం వాళ్ళకి బాగా గ్రిప్ అయి మంచిగా అనుకూలంగా వస్తాయండి అంతేనా ఒక నార్మల్ స్టూడెంట్ కైనా అయి చూడంగానే అబ్బా ఈ ఇట్లాంటి సమ్స్ ని చేసా గాని ఒక అవగాహన అయితే వాళ్ళకు వస్తదండి అ కానీ వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటదని యొక్క ఎక్కువ ఎవరు జాన్ చేపియ్యరండి
ఆ కాకపోతే అయితే అయితే అలా అనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒళ్ళు పెట్టొచ్చు కదా
అదే అండి అది గవర్నమెంట్ మొత్తం పొలిటిషియన్స్ మీద నడుస్తాయండి ఇవన్నీ అదే ఒక గవర్నమెంట్ మంచి స్కీమ్ తీసుకొచ్చి అట్లా పెడితే చాలామంది కూడా ఈ క్రాక్ తీయటానికి చాలా పాజిబుల్ ఉందండి
అంటే ఎడ్యుకేషన్ పెరిగిద్ది మంచి క్వాలిటీ దొరికిద్ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతే కదా
అవునా అవునండి అప్పుడు మన దేశం కూడా కొంచెం ముందుకు పోయే అవ అవకాశాలు కూడా ఉంటాయండి
మ్ అందుకనే పెడితే మంచిది కాపోతే పెట్టారు కదా అదే పెడితే మంచిది
అవునండి అవునండి
ఎందుకు పెట్టారు అంటే
అండి
ఒకవేళ ఇది పెట్టరు అని అడుగుతున్నా
అంటే ఎందుకు పెట్టారంటే నాకు అంత సైంటిఫిక్ సైంటిఫిక్ అంత రీజన్ తెలీదండి ఐ మొత్తం పొలిటీషియన్స్ అంటే బాగుపడతారు వాళ్లు బాగుపడాలి టె వాళ్ళు అనుకుంటే వాళ్ళు బెడతారండి ఎందుకు బెటర్ అంటే నాకు అంత తెలిదుండి మీ మీరు చెప్తారా అండి
నాకు తెలిసినందంటే ఎందుకు బెటర్ అంటే చానా వరకు పోలిటిషయన్స్ సీఎం అంతే అంటే కొంచెం పేరు పలుకబడి ఉన్న వాళ్ళే ఉంటాయి స్కూల్స్ అన్ని పెద్ద పెద్దవి
అవునండి
ఆ ఇప్పుడు అది పెడితే వీళ్ళకి లాస్ వచ్చిది కదా అక్కడికి ఎవరు పోతరూ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం తర్గదా
అదే అండి
అది ఇగలా పెట్టనీయరు
అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ హీరోస్ వాళ్ళు వచ్చి చిల్డ్రన్స్ అన్ని అందరు అక్కడే చదువుతారా అండి
ఆ అవును అవును అంటే ఇప్పుడు చానా వరకు పిల్లలని అబ్రాడ్ అక్కడే చదివిస్తుంటారు ఇప్పుడు మన దగ్గరని
అవునండి అంటే ఓన్లీ ఓన్లీ ఇట్లా రిచ్ పర్సన్స్ అండి అక్కడ చదువుకునేది
అంటే రిచ్ పర్సన్స్ అనే కదా ఎవరైనా చదువుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ పోవాలంటే కానీ కొంచం కష్టం పడాలి వాళ్ళు
ఉనిత ఓన్లీ అయితే వెళ్ళొచ్చు మితం
ఆ ఒకలా ఉన్నోడు బాగా డబ్బులు ఉన్నోడు అయితే వెళ్ళిపోతారు
ఆ
హ్ కానీ వీటి వల్ల ఏమైనా డిస్ఆడ్వాంటేజెస్ ఉన్నాయండి మనకి
దేని వల్ల
అదే ఇట్లా వాళ్ళ వాళ్ళ స్థాయికి అట్లా ఉంటారు ఈ స్థాయికి ఇట్లా చేస్తారు
కాపోతే కొంతమంది చూపితారుండి అంటే లే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మన దగ్గర ఎక్కువ ఉంది కదా అనేసి కొంచెం వేరే వాళ్ళకి కూడా పెట్టడానికి అని ట్రై చేస్తారు
అవునా అండి
ఆ అంటే ఏంటి సరే ఇప్పుడు ఇంత ఒకనో ఇద్దని వాళ్ళు కూడా ఎక్స్ట్రా అంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టి బాగా చదివే వాళ్ళును చదివిస్తారు
ఆ
ఆ ఇగ అయి చానా ఉంటాయి కదా
ఉంటాయండి చాలా ఉంటాయండి
అది ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు చిన్న పేద పిల్లలు కు వాళ్ళు బా చదివేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి స్పాన్సర్షిప్ చేసి వాళ్ళని చదివిస్తుంటారు
ఓహో
ఆ అదే అలా చేసే వాళ్ళకు మట్టుకు అంటే వాళ్ళు ఏమి అప్పుడు వాళ్ళకి తెలిసింది అంటే చిన్న అహా వీళ్ళ కష్టాలు ఇట్ట ఉంటాయి ఆ అందుకోసమని వాళ్ళు చదివిస్తారు
అవునా అండి
కొంతమంది ఉంటారు అంటే వాడికడ ఎంత డబ్బున్నా ఏమున్నా ఏమి చేయరు ఆ ఎవరిని ఏదైనా అవసరం వచ్చిన ఆదుకోరు అలా ఉంటారు
అవునా అండి
మ్
ఇప్పు డబ్బులు పక్కంట ఎంత ఉన్నా మంచితనం అయితే ఉండాలండి బ బయటకి చూపించుకోవాలండి ఎంత పవరున్నా ఎంత మనీ ఉన్నా
ఎంత ఉన్నా ఏది ఉన్ చూపించుకోవాల్సిన అవసరం లేదు చేస్తే చాలు
అంతేనండి
మ్ మంచిదాని ఇప్పుడు ఒకటి చేసవ్ నువ్ ఏం చేస్ సపోజు ఒక ఫుడ్ డొనేషన్ చేసావు చేసినక వంద మందికి చెప్పాల్సిన పని లేదు
అవునండి చాలా నేను చాలా చూసాయండి ఎన్ని వీడియోలు తీసుకొని ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటూ దాన్ని ఫ్లేమ్ పెంచుకుంట అది అట్లా వేస్ట్ కాదండి
అది చూడు ఇప్పుడు వంద మందికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి చేయాలనిపించింది మనం చేసం అక్కడ
ఓన్లీ మనకి మనకి హాయిగా అనిపిస్తే చలండి
ఆ అది కథ అంటే ఇప్పుడు అక్కడ తిన్నవాళ్ళందరికి తెలుసు కదా మనం ఆహా ఇతను చేపిచ్చడు మనకని ఆ వాళ్ళక్ తెలిస్తే చాలు అంతేగాని ఆ అందరికి తెలియాలి మ్
ఎందుకండి అది మొత్తం వేస్ట్ ఆఫ్ టైమ్ క అండి ఎంత అది
వేస్ట్ ఆఫ్ టైము కాపోతే నేనేమంటానంటే అట్లచేయనిక్
హదప్ప
తే ఇంగ ఒకటి రెండు అంటే సరే ప్రతిది పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకటి రెండు పెడితే వేరే వాళ్ళు చూసి ఆహా ఇలా చేయొచ్చా అని కొంత ఒకోసారి ఆలోచన కూడా రావచ్చు చెప్పలేము
ఆ అవునండి అది కూడా కొ కొద్ద గొప్పో కొ కరెక్టే అనిపిస్తుంది
కరెక్ట్ కానీ ప్రతిది పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు చూడు ఆ నువ్వు రోడ్డు మీద ఉన్నా ఓ చాక్లెట్ ఇచ్చావ్ వీడియో పెట్టావు అట్లంటివి కదు పెద్ద డొనేషన్ అ చేసే పెద్ద వంద వా అన్నాలు పెటిచ్చావు అప్పుడు పెట్టుకో
అంతేగా అండి
ఆ అట్లా అంతే గానీ ఒకడు పది రూపాయలు ఇచ్చాను ఆ ఇడు పది రూపాయలు చా అయన్నీ చెప్పాల్సిన అవసరం లేదు
అంతే గానీ లే
ఊ
కాదండీ చాలా ఎక్కువ
ఊ అవును
అబ్బా
ఏమంటారంటే సరే అంటారు
సరే